హాయ్ అండి
హాయ్ ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి చెప్పాలి మీరు
మీ తోట్లో ఏం పంటలు బెట్టినారు
మా తోటలో ప్రస్తుతానికి దోసకాయ ప్లస్ మొక్కజొన్న రెండు ఉన్నాయండి
ఆ ఎట్లుందండి రేట్ అది ఇప్పుడు
ఇంకా అంటే రేట్ అంటే తెలిదండి నార్మల్ గా దోసకాయ ఇంకా ఇప్పుడు పెరుగుతు తుంది సమ్మర్ సీజన్ వస్తుంది కదా
అవునులే అవునులే ఇప్పుడు సమ్మర్ లో అవి రేట్ ఎక్కువే ఉంటాయి గదా
ఆ అవునండి ఇంకా సమ్మర్ వస్తే అంటే ఇంకా వన్ మంత్ పడుతుంది పంట రావడానికి
అవునులే ఆ
కాస్ట్ ఎట్లుంటుందో తెలీదు
ఉమ్
ఉమ్ మొక్కజొన్న అంటే నార్మల్ గా క్వింటల్ టూ టు టూ థౌజండ్ టూ టు త్రీ థౌజండ్ మధ్యలో ఉంటుందండి
అవునవును ఇప్పుడు ఆ యుద్ధం ఏదో జరుగుతుంది గదా యు ద్దాలు జరగడం వల్ల మేము అరటి పంట పెట్టినాము అరటి పంట మొత్తం అంటే వేటే లేదు అసలు అ అప్పుడు ఒకా కాలంలో ఒక టన్ వచ్చేసి ఇరవై వేలు ఇరవై ముప్పై ఐదు వేలు ముప్పై వేలు ఇట్లా పోతుండే ఇప్పుడు పది వేలు తొమ్మిది వేలు ఐదు వేలుకి వచ్చేసింది అసలు అరటి పండకి డిమాండే లేదు అసలు కానీ కానీ అరటి పంటకు మాత్రం అంటే ఇట్లా ఎక్స్ప ఖర్చు ఎక్కువ అన్ని పెట్టుబడి ఎక్కువ
అవునవునులేండి నేను గూడా విన్నాను అవును నేను గూడా విన్నానండి ఇప్పుడు అయి అరటి పళ్ళు ఎగ్స్ కాస్ట్ తక్కువైందంటా
అవునవును ఆ మీరు ఇంకా ఆ పంటలు బెట్టారు ఎలా ఉంది బాగుంద అంతా
ఆ ఇంకా బా ఇంకా మొక్కజొన్న వన్ మంత్ తర్వాత కోయాలి ప్లస్ ఇది కూడా వన్ మంత్ తర్వాతనే వస్తుందండి
ఆ అంటే ఇవి మొక్కజొన్న ఎట్లా మీరు మిషన్తో కోస్తా
లేదండి మీ ఇప్పుడు కూలీలు అంటే కూలీ ఎక్కువ అవుతుంది హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా హలో
వినిపిస్తుందండి చెప్పండి
మొక్కజొన్న మేము ఇప్పుడు కూలీలకి ఎక్కువ కూలీ అడుగుతున్నారు సమ్మర్ సీజన్ కదా ఆ ఎక్కువ అంటే మిషన్ కె ప్రిఫర్ చేస్తున్నాము
ఆ
ఒక టూ త్రీ టైమ్స్ మిషానే పెట్టామండి
మిషన్ తో అయితే డైరెక్ట్ నార్మల్ గా అంటే కా కంకులు ఉంటాయి కదా అవి అక్కడే మిషన్ లోనే అంతా చేసేసి గింజలు బయటకి వ
ఆహా అవును ఇప్పుడు నార్మల్ గా కూలీని పెడితే తర కూలీలు పెట్టామంటే మరీ దానికి ఇంకా సపరేట్ గా ఒక రోజు అవి వెండిన తర్వాత అవి కొట్టడం దానికి మళ్ళీ పిలిచాలి కూలీల్ని
అవునవును
అట్లా అంతా టైమ్ ఎక్కువ పడుతుంది ప్లస్ కూలీ కూడా ఎక్కువ అవుతుంది మిషన్ అయితే బెటరు హు
మీకు అంటే తోటలో నీళ్ల అన్నీ మంచిగా బాగా సరిపోతున్నాయా
లేదండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది సే కదా అ చాలా తక్కువైపోయినా వాటరే లేవు ఇప్పుడు
అవునండి మా తోట్లో కూడా అంతే అసలు ఇ ఇప్పుడు మేమేమో అరటి బండ మళ్ళీ ఇచ్చినా చె చేట్లు ఉన్నాయి ఆ దానిలోకి నీళ్ళు ఎక్కువ కావాలి
అవును
ఎక్కువ తేమ ఉంటేనే అవి బాగుంటాయి అట్లా నీళ్ళు ఇప్పుడు ఎండలకాలం వచ్చేసరికి నీళ్లు తక్కువైపోయినాయి బోర్లలో అదే బోర్ ఏయ్యాలను అనుకుంటున్నాము మళ్ళీ నీరు ఎట్లా వస్తాయో ఏమో మళ్ళీ చూడాల
అవునండి మేము కూడా అదే అనుకుంటున్నాం మా సైడ్ కూడా చానా తక్కువ అయిపోయినాయి మా బోర్ లో కూడా ఎలాగో అలాగ ఈ పది ఒక పంట అయిపోతే చూద్దాము అని అనుకుంటున్నాము హు అంతట్లోగా కొంచెం వర్షాలు బాగా పడితే బెటర్ అండి
అయితే ఇంకా ఏం ఉండవు బోర్లు మొత్తం ఎండిపోతాయి ఇంకా వచ్చే నీళ్ళు కూడా
అవును మా బోర్లు కూడా అంతే చాలా వరకు తగ్గిపోయినాయి
ఆ
మీ సైడు ఎక్కువ ఏ పంటలు ఇస్తారండి ఊర్లలో ఊర్ల సైడు మీ ఊరు సైడు
అంటే మా సైడ్ ఎక్కువ అరటి పంట అంటే చాలా మంది అంటే చిన్న చెట్లు ఎక్కువ ఉంటాయి బత్తాయి తెలుసు కదా అండి మీకు హలో
చెప్పండి
బత్తాయి చెట్లు ఎక్కువ పెడతారు బత్తాయి చెట్లు ఒక్కొక్కరు నాలుగ ఎకరాలు ఐదు ఎకరాలు లు అంటే ఒక ఎకరాకు వచ్చేసి ఆ డడిస్టెన్స్ బట్టి ఒక టూ హండ్రెడ్ చెట్లు అట్లా పెట్టేస్తారు ఇట్లా ఎక్కువ అవి చినా చెట్లు ఉండడం వల్లనే నీళ్లు తక్కువ వస్తున్నాయి అన్ని చిరా చెట్లు ఉంటాయి ఒక అంటే చలికాలంలో అయితే అంత నీరు కొరత ఏమి ఉండ ఉండదు ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఇంకా ఎండలు ఎక్కువ రావడం ఈ వర్షాలు సరిగ్గా రా కపోవడం వల్ల బోర్లల్లో నీళ్ళు తగ్గిపోయి చెట్లు ఎండిపోతాయి అసలు కొంతమంది పంటలన్నీ వదిలేస్త కొంటరు కష్టమే నిక్ వర్షం రాపోతే
ఆ చెరువుల్లో ఉన్న కొంచెం అట్లా సరిపోతు టుఉంటాయి ఇప్పుడు చెరువులు కూడా ఎండిపోయినాయి కదా అసలు బోర్ లోయింది రావట్లేదు
అసలు నీరు భూమిలో లే
అవును
మ్మ్ అది కాక అరటి పంట మళ్ళీ ఇది శనకాయ కూడా ఎక్కువ వేస్తారు ఇప్పుడు మాకలా చెనకాయ ఎక్కువ వేస్తారు చెలివి పంట ఆ దానికి కూడా నార్మల్గా అయితే అవి నీళ్లు ఇట్లా పాదుల్లాగా తోగేస్త పారలతో నీరున్ని ఇట్లా పంట మొత్తానికి తిప్పు ప్పుతారు అలాగా తకున్నా ఇంకా నీరు తక్కువ ఉన్నాయంటే ఇంకా ఏం చేస్తారు అవి స్ప్లింకర్స్ పైపులతో సప్లై చేస్ సి మొత్తం కొంచం ఒక ప్లేస్ లో కొద్దిసేపు ఒకోకో ప్లేస్ లో కొద్దిసేపు అట్లా
అవునవునండి డ్రిప్ సిస్టమ్ పెట్టారాండి మీ సైడు శనకాయ
ఆ లేదండి డ్రిప్ సిస్టమ్ అంటే కష్టం అవి చా అంటే తోటంతటికి కి డ్రిప్ కష్టం అవుతుంది ఉంది అలా కాకుండా కొంతమంది వర్షం వర్షం ను ఆధారపడి కూడా వే స్తారు ఆ ఇప్పుడు అది కూడా రేట్ తగ్గింది అంటున్నారు టూ త్రీ మంత్స్ బ్యాక్ బాగానే రేట్ ఉందింది ఒక మూట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా
అవునులేండి క్వింటల్ థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఉండేది
ఆ ఇప్పుడు మేము అంటే మొక్కజొన్న అయితే కింటాలలో వేస్తారు ఇవి శనక్కయలు అయితే ఒక ఫిఫ్టీ కేజీస్
ఆహా ఆ అదే అంటే కొంతమంది క్వింటాలలో కూడా వేస్తంటారు కొంతమంది మూట్లలో వేస్తంటారులేండి
అవునవును అప్పుడు మేము వేసేసాము అప్పుడు అయిపోయింది దానికైతే టూ థౌజండ్ ఏమో పోయింది అంటే చాలా తక్కువ రేట్ లో పోయినాయి
ఆ
ఆ మీ సైడ్ ఎక్కువ ఏం పంటలు వేస్తారు
మా సైడు ఎక్కువ టమోటా ప్లస్ మిరప
ఆ
టమోటానే ఎక్కువ పెడుతూ ఉంటారండి మా సైడ్ అయితే ఆ టమోటా ప్లస్ మొక్కజొన్న ఇట్లాంటివి
టమోటాకి నీరు ఎక్కువ అవసరమా తక్కువే అవసరమా
నార్మల్ గా ఉండాలి అంటే డ్రిప్స్ సిస్టమ్కే పెడతాం కదా నీరు అంత ఓవర్గా ఏం అవసరం ఉండదు
అవునులే ఆ
ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఎకరా సరిపోతాయి ఒక టూ ఎకరాస్ వరకు మైయింటైన్ చేయ
అయితే టమోటాకి అంత నీరేం అవసరం ఉండదు
అవును అంత డ్రిప్స్ సిస్ స్టమ్ అయితే అవసరం లేదు కొంతమంది ఈ కాలువ ద్వారా కడతారు కదా దానికైతే చాలా అవసరం ఉంటుంది
ఆ కాలువలు దారా కట్టేది అంటే నీళ్ళు పారల్ల కదా
అలా ఇప్పుడు ఎవరు ఎక్కువ పెట్టడం లేదు ఎక్కువ డ్రిప్ సిస్టమే మెయింటైన్ చేస్తారు
డ్రిప్ అయితే పని తక్కువ ఉంటుంది కదా మనం మనమం టు పారలు తీసుకొని పని చేసే పని ఉండదు నీళ్లు గేటు వాళ్ళు తిప్పేస్తే అవే పోతాయి అదే పాదులు తొక్కేసి ఇలా పెట్ట అవి నీళ్ళన్నీ పారదిిప్పాలంటే తోట మొ
అవును టైమ్ పడుతుంది. ప్లస్ నీరు కూడా వేస్ట్ అవు తుంది అట్లయితే
ఆ డ్రిప్ సిస్టమ్ అయితే నీళ్ళు తక్కు
ఎంత కావాలో అంత కరెక్ట్ గా యూజ్ చేసినట్టు అవుతుంది
మ్మ్ దానిమ్మ క్ కాయి ఇలా ఇట్లాంటివి మీ సైడ్ ఎక్కువ
లేదండి మా సైడ్ దానిమ్మ అట్లేం పెట్టరు ఇక్కడ మామిడి చెట్లు మాత్రం పెట్ట రు ఎందుకంటే అప్పుడు ఆర్ డి టి సిస్టమ్ ఉండేది మ్మ్ ఆర్ డి టి వాళ్ళు పెట్ ట్టించే వాళ్ళు ఇన్ని ఎకరస్ అని పెట్టించే వాళ్ళు వాళ్ళే ఖర్చు పెట్టి అంతా ఒక త్రీ, ఫోర్ ఇయర్స్ వాళ్ళే చూసుకునేవారు తర్వాత వీళ్ళకే ఇచ్చేస్తారు పంటలు అట్లా మామిడి తోటలు ఉన్నాయి కాని దా నిమ్మ ఇట్లాంటివి ఏం ఎక్కువ లేవండి
ఆ మా మా సైడు అంత నీరు కొరత ఏమి ఉండదు గానీ, ఇప్పుడు సమ్మర్ వస్తే కొంచెం తక్కువ అయితుంది అందుకే అందరూ ఎక్కువ అరటి పంటకి అంటే ఖర్చు పెట్టుబడి అట్లనే ఉంటది, లాభం కూడా అట్లనే ఉం
అవును
దానిమ్మకాయ కూడా అంతే అట్లా పెడితే ఆ పంటలు ఎక్కువ పెడతారు మా సైడ్
మా సైడ్ అంటే కొంచెం పెట్టుబడి పెట్టే వాళ్ళయితే కొంచెం దానిమ్మ, చీనా పెడతా రూ మ్మ్ ఎక్కువ, తక్కువ పెట్టుబడితో అయిపోయేటివి చూసు కుంటారండి ఇక్కడ పల్లెటూర్లలో
ఆ మీ సైడు ఏ భూములు ఎక్కువ నల్లరేగ
లేదండి ఇది ఎర్ర రేగడి భూమి
అవునా
మరి
ఎర్రరేగడికైతే ఆ నీళ్లు తక్కువ అంటే తక్ క్కువ అవసం దానికి ఏమంత నీరు ఎక్కువ అవసరం ఏమి ఉండదంటారు
మీ సైడ్ ఏ నేలలు ఉంటాయండి
మా సైడ్ నల్లభూమి ఎక్కువ ఉంటది. నల్ల భూమికి ఇప్పుడు వర్షం వచ్చిందనుకో నల్ల భూమిలో ఎన్ని రోజులకి తేమ ఆరిపోదు అసలు
అవునవును మ్మ్ మీకు నీరు తక్కువే అవసరం ఉంటుంది
అవునవును మాకు నల్ల భూమికి కూడా నీరు తక్ క్కువే అవసరం ఎర్ర భూమితో పోలిస్తే ఆ ఆ అలా కాదు కాని ఇంకా కొంచెం
న అవున్లే నల్ల రేగడి ఇ ఇప్పుడు మాది ఎర్రది ఎట్లో మీకు అట్లా నల్ల రేగడి అండి
అవునవును నల్ల భూమి నల్ల భూమికి నీరు తప్ క్కువ ఉంటాయి ఎర్ర భూమికి నీళ్లు ఎక్కువ అవసరం కొంచెం ఆ